వున్నారా అండి?
మీరు బాగున్నారా?
బాగున్నామండి తిన్నారా? ఆ ఇప్పుడే తినేసామండి
ఏ ఏ ఏంజేస్
ఏం చెయ్యట్లా అండి మీరేం చేస్త్నారు?
మేము ఏం చెయ్యడం లేదు ఖాళీ
ఊమ్ మీ సైడ్ సంక్రాంతి అలాంటివి ఎలా జరుపుకుంటారు అండి
సంక్రాంతి మా సైడ్ కొంచెం సింపుల్ గానే జరుపుకుంట్ టారు అంటే ఉమ్ ఆ మూ మూడ్ రోజుల పండగ సంక్రాంతి అనేది భోగి, సంక్రాంతి, కనుమ భోగి రోజు ప్చ్ అంటే అందరూ ఉదయాన్నే లేచి భోగి మంట వేసుకుంటారు ఇంకా ఇంగా భోగిమంట వేసిన అంటే కట్టెలు గాని ఉంటాయ్ గదా? అక్కడ ప్చ్ వేడి నీళ్ళు కాగబెట్కొని అందరూ స్నానాలు ఉంటారు ఇంగ చిన్న పిల్లలకి భోగి పళ్ళు కన పోస్తారు గుళ్ళకు గన వెళ్ళవల్సిన వోళ్ళు పోయ్యి వస్తారు ఇంగ సంక్రాంతి రోజు ఐతే ఆ అంటే ఇంటి ముందర బాగా అలంకరించుకొని రంగరంగుల ముగ్గులు గొబ్బెమ్మలు అలా పెడ్ టారు ఇంగా ఇంటి దగ్గరికి హరిదాసులు కన వస్తే వాళ్ళకి దానాగా దానాలు చేస్తుంటారు ఇంగ కనుమ రోజు ఐతే పశువులును అలంక కరించి ఆ ఆ అంటే వాట్ టికి ఇష్టమైన ఆహారం పెడుతూ ఉంటారండి మీరు ఎలా చేస్తారు?
ఇంకా అంతేనా అండి మీరు చేస్కునేది సంక్రాంత్
ఆ ఆ అంతే సింపుల్గా చేస్తారని చెప్పాను కదా
మా గూడ మామూలుగా ఉమ్ భోగి రోజు భోగిమంట్లు వేస్ టారు ఆ భోగి మంటలో వేసిన మంటలోనే కొంచెం ఫస్ట్ ఒక అరగంట గంట భోగమంటేసిన తర్వాత ఇంకా తెల్లవారుతున్నానంగ అప్పుడు ప్చ్ వేడి నీళ్ళు పెడతారు అంటే చన్నీళ్లు పెడతారు కాయ్ ఆ వేడి నీళ్ళు అవ్వడానికి
ఆ
ఆ భోజమంటని గూడా ఒక సమయం అని ఉండిద్ది శుభ గడియలు అని ఆ శుభ గడియల్లోనే బోగి మంటనే కూడా వేస్తారు
ఉమ్
ఇంకా అలా ఐపోయిన తర్వాత భోగి ముందు రోజు ఏం చేస్తారంటే?
ఊ
ఇల్లు అన్ని శుభ్రాలు చేసుకుంటారు అన్నీ కడిగేస్తారు
ఉమ్
ఉమ్ అన్ని మంచిగా ఉంచుకుంటారు తర్వాత భోగేస్ ఎవరు తర్వాత చిన్నపిల్లలుంటే వాళ్లకి ఇవంటారు గదా బోదపళ్లు అవి కోస్తా అట్లా ఉంటారు ఇంకా ఆ రోజు అట్లా అయి అయితే ఇంక సంక్రాంతి రోజూ ముగ్గులేసి ఇల్లు గాడిగి అల్లా ఉమ్మ్ రంగులేసుకునే వరకు కొంతమంది ఏమండీ ఏసుకుంటారు ముగ్గులో గొబ్బెమ్మ పెడతారు
ఉమ్మ్
ఉమ్మ్ బొంగలు పెట్టుకుంటారు పూజలు జేసుకుంటారు ఉమ్మ్ ఇంకా ఆ రోజు ఏందంటే అంటే హరిదాసులు వీళ్లు వస్తా ఉంటారు హరిదాసులు సిల్ళుంటారు గదా గంగిరెద్దు
అ అం అంటే ఆ రోజు మాకల్లాయితే ఇంకా గేమ్స్ గానీ బాగా పెడతారండి అంటే పందాలు అంటారు గదా కోడి పందాలు పోట్టాల్ పందాలు
ఉమ్మ్
ఇగ గర్ల్స్ కేయితే కబడ్డి ఖోఖో ఛైర్స్ గేమ్ ఉంటుంది గదా అలాంటివన్నీ పెడతారు గెలిచిన వాళ్లకి ఆ బహుమతులు ఇస్తా ఉంటారు ఇగ ముగ్గులు పోటీలు గానీ పెడతారా మీకల్లా ముగ్గులు పోటీలు అలా పెడతారా
ఉమ్మ్ మా సైడు ముగ్గులు పోటీలు పెడతారు ఆడపిల్లలకైతే ఆ మిగతా తా అబ్బాయిలకయితే కబడ్డీ అట్లాంటిది పెడతారు కోలాట ఏపిస్తారు ఆ రోజు నైట్ ట్ దేవుడినీ ఊరేగిచ్చి ఊరంతా సంక్రాంతి రోజు ఉమ్మ్ పిండి వంటలు ముందే చేసుకుంటారు అయితే సంక్రాంతి త్రి రోజు ఆ పని వాళ్లు అంటారు గదా అళ్లు వస్తారు వాళ్లకి పెడతారన్నమాట చేసుకున్న తినేళ్ళు అవన్నీ గూడ
ఉమ్మ్
ఇంకా సంక్రాంతి అలా జరిగిపోయిది తర్వాత కనుము రోజూ
ఉమ్మ్
గాలిపటాలు ఎగరేయటం పశువులు ఉంటాయి గదా మూగ పశువులు గొర్రెలు గానీ బర్రలు గానీ మేకలు గానీ ఎద్దులు గానీ ఏవైనా వాటన్నిటి బాగా శుభ్రంగా కడుక్కొని వాటికి ఆ రోజు పామ్ రంగులు తప్పు ఆ రంగులతో అలంకరిస్తారు బాగా
ఉమ్మ్
ఉమ్ ఇంకా అలంకరించిన తర్వాత వాటికి దిష్ దిష్టి దీస్తారు ఏమన్నా దిష్టి దగిలీ ఉంటందా అననీ అదాయిపోయిన తర్వాత ఇంకా ఆ రోజ్ సాయంత్రం ఆ ఊర్లో పందాలు పెడతం తారు ఎద్దుల పందాలు కోడుల పందాలు ఆ ఇట్లా పందేలు పెడతారు అది అయిపోయిన తర్వాత నాలుగో రోజు ఇంక అందరూ ఎటు వాళ్లు అటు వెళ్తారు ఎందుకంటే ఆ పండగ కోసం అని జేప్పి చెప్పేసి మ్చ్ హైదరాబాద్ నుంచి అని బెంగళూరు నుంచి అని ఉద్యోగాలు జేసే దగ్గర నుంచి వస్త
అవునవును అంటే మాకల్లావు ఎప్పుడు అంతే అండి దూరము ఉండే వాళ్ళందరూ వస్తారు పార్టిసిపేట్ జేస్తారు స్తారు ఇంగా బంధువుల్ని బీలుస్తారు ఇంగా సంక్రాంతి ఫేమస్ అంటే కొత్తళ్ల్ని ఇండ్ల కి పిలుస్తారు వాళ్లకి కానుగాలు ఎక్కువ గానే ఇస్తారు ఉమ్మ్ ఇంకా ఆ సంక్రాంతికి పిండి వంటలు పిండి వంటలు జేస్తారండి బాగాంట ఏ చానా రకాల వంట ట్టలు జేస్తారు ఇంగా కొత్తళ్ళళ్ళు వస్తారని వాళ్లకి ఇంగా మన్ అగ్ గోదావరి సైడ్ వాళ్లయితే ఇంకా చాలా రకాలు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ గదా అలా కౌంట్ జేసుకుని త్రీ సిక్స్టీ ఫైవ్ ఆ రకాల పిండి వంటలు జేస్తారు ఆ ఇంకా ఆ మీకల్లా అలాగే జేస్తారా
మా సైడు కొత్త అంటే కొత్తగా పెళ్ళయినా అంటే ఈ సంక్రాంతి మొన్న సంక్రాంతి అయిపోయింది గదా మళ్లీ వచ్చే సంక్రాంతి లోపు అయిపోయిన్ దెగ్గర నుంచి మళ్లీ వచ్ వచ్చే సంక్రాంతి లోపు ఎంతమంది అయితే పెళ్ళిళు జేసుకుంటారు వాళ్లు కొత్ కొత్త అల్లులు అన్నమాట
అవునువును
ఇంకా మళ్లీ సంక్రాంతి అప్పుడు కొత్తళ్ళల్ని కూతుర్లని పిలిచి బట్టలు బెట్టి బాగా వాళ్లకు తినేవన్నీ జేసి ఇమ్ అట్లా అన్ని పెడతా ఉంటారన్నమాట టిగ్ టిగ్ అంటే అ పెళ్లి కొడుకు ఒక్కడే ఉండలేడు గదా వాళ్ల ఇంటి దగ్గర అంటే మ్చ్ వాళ్ల భార్య వాళ్ల ఇంటి దెగ్గర అందుకని వాళ్ల ఫ్రెండ్స్ ని ఎవరైన్నా తీసుకు కోచూకుంటారు అందరూ గాలిసి ఉంటారు ఉమ్మ్ ఒకరొకరు ఆనందంగా గడుపుతా మాట్లాడుకుంటాల టైం అనేది కాలక్షేపం జేస్త తా ఉంటారు సమయం
ఉమ్హు
రాలే
ఆ మా కల్లా అంతే ఉంటుందండి కానీ మూడు రోజుల్ జూలు అంటే బాగుంటుంది ఇంగ బంధువులు గోన వస్తారు గదా ఆ పండుగ తక్కువగా ఉంటాయి ఇంకా ఏమన్నా జాతరలు గాన అలా జరిగినప్పుడు ఇంగా ఎగన్ చా అందరు బంధ అన్ అంటే అందరూ వస్తారు బంధువులు ఇలా ఫెస్టివల్స్ తక్కువ వస్తారు గానీ జాతరలప్పుడైతే ఎక్కువగా వస్త స్తారు మాకల్లా అంటే అప్పుడు మేమే చానా రకాల దేవుళ్ళలు జాత్ తార ఉంటాది అంటే వెంకటరమణ స్వామి అలా జాతర తర జరిగినప్పుడు నాన్ వెజ్ ఐటమ్స్ ఏమి ఉండవు ఓన్లీ వెజ్ ఐటమ్స్ ఉం ఉంటాయి అంటే ఫుడ్ అప్పుడూ ఊర్కి దర్శననికొచ్చి ఆ తొందరగా అయిపో పోతుంది ఆ జాతర కానీ నాన్ వెజ్ గాన అలా ఉంటే అది రెండు రోజులు మూడు రోజులు సెలబ్రేట్ జేస్త తారు మా కల్ల జాతరలు మొదటి రోజైయితే నాగ్దా అంటే దేవుని గుడిగాన బాగా అలంకరించి ఆ దేనికోసం అంటే చాందినీ బండ్లు ఇంగా చెక్క బండ్లు అవన్నీ పెట్టిస్తారు ఆయి ఇంగా మొక్కుబళ్ళు గాను ఉంటారు చూడు వాళ్లు ఆ కోళ్లు ఆ పొట్టేళ్ళు గాను
సబ లబ్బీ
ఆ అంటే కొడుతూ ఉంటారండి
మీ సైడ్ పెళ్ళిళ్ళకి చికెను మటన్ అట్లా బెడుతారా పెడ్తారా
లే అంటే క్రిస్టియన్సు ముస్లిమ్సు పెడతారండి అ హిందువులుయితే పెట్టరు
మ్ హు
అ హిందువులైతే మామూలు పిండి వంటలు అ స్వీటు అంటే ఉంటాయి కదా వా మామూలు వెజిటేరియను భోజనమే పెడతారు
ఓహో బాగ జరుగుతాయా మీ సైడ్ పల్లీల్లు
బానే జరుగుతాయి నిను పాటిస్పేషన్ తక్కువగా ఉ
క మ్ స ఎందుకని మీకు పెళ్ళిళ్ళక్ వెళ్ళడం అంటే ఇష్టం ఉండదా
ఆ అదా ఇప్పుడు ఈ కాలంలో అందరు చాలా సింపుల్ గా చేసుకునే అస్ స అన్నారండి ఎవరు పిలుసాన్నార్ పెళ్ళిళ్ళకి
బ అంటే ఇప్పుడు మనం వెళ్తేనే కదా రేపు మన పెళ్ళిళ్క్ కూడా వచ్చేది లేకపోతే రారు కదా
అవును
యేమండి మీ ఊరు వాతావరణం ఎట్లా ఉంటది అ
ఊర్లో వాతావరణం అనేది మామూలే అండి బాగానే ఉంటుంది బీరుండెకల్ ఎలా ఉంటుంది
హ్మ్ ఊర్లో వాతావరణం ఇంక సీజన్ బట్టి ఇది నడుస్తా ఉంటుది వర్షాకాలం అయితే వర్షం పడదు ఎండ కాసులు ది ఎండ్ల కాలంలో వర్షాల్ పడతాయి
మ్ అంటే ఇప్పుడెల ఎదో ఉంది వాతావరణము వానాలు ఎక్కువగా పడుతున్నాయి లేకపోతే ఎంత ఎక్కువగా ఉందా
అస్సల్ద్ అనేది అర్థం కాట్ ట్లేదండి ఎప్పుడై ఎలా ఉంటుందో చెప్పలేం ఎప్పుడు హర్షం పడిదో ఎప్పుడు ఎండగా ఉండద అనేద్ తెలీదు
అవును
అ మాముల్గైతే వర్షాల్ పడుతుండాలి ఇప్పుడు కానీ ఎండలే విపరీతంగా కాస్తా ఉన్నాయి
అ అవునవును
మీ సైడ్ ఎండలాలు ఎలా ఉన్నాయి
అవునవున్లు కూడా ఎక్కువగా పోతున్నాయి అంటే అన్ అ బానే ఉన్నాయండి అంటే కొంచం మున్ ముంద్ వా వన్ మంత్ చుసి ఇప్పుడు కొంచం తక్కువగానే ఉన్నాయి
మ్మ్
ఇప్పుడు అంటే వర్షం వర్షం సీజన్ స్టార్ట్ అయింది కదా ఉమ్ సో ఇప్పుడైతే వర్షం ఆ ఇప్పుడు ఎలా ఉందంటే పొగలంతా ఎండగా కాస్తాంది నైట్ అంతా వర్షం
ఉమ్
మీకల్లా ఎక్కువ ఆ అంటే అది క్లైమేట్ చేంజ్ అనుకుంటా అంటే చెట్లు ఎక్కువ ఉండే చోట వర్షం బాగపడతాంది అని నా అభిప్రాయం
మరి మా ఊర్లో కూడా చెట్లు చాలానే ఉన్నాయండి మరి అక్కడ వర్షాలు పడట్లేదు ఎందువ వల్ల మరి
అయితే ఈ క్లైమేట్ చేంజు అని చెప్పచ్చు అంటే అది ఎప్పుడు ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పడదో చెప్పలేం కదా ఆ అదే చెప్పాను అది ఎందుకు పడలేదో నేను ఎలా చెప్పగలను
సరే అండి
సరే అండి
ఉ